నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఏం చే ఆ బాగున్ననండి మీరు
ఆ ఫైన్ అమ్మ ఇంకా
ఇంకా బాగున్నారా మీరు
ఆ ఫైన్ బాగున్నా అవును ఎట్లా ఉంది వెదర్ అటు
వెదర్ ఇప్పుడైతే కొంచెం చల్ల చల్లగానే ఉన్నదండి నైట్ ఫుల్ వర్షం వచ్చింది ఇటు సైడ్
అవునా
మీకచ్చిందాఅండి వర్షం
ఆ మా సైడి ఇంకా మార్నింగ్ దాకా ఫుల్ మార్నింగ్ ట్వెల్వ్ దాకా ఫుల్ వర్షమే ఉండే
అవునా అండి ఇప్పుడు లే ఇక్కలేదండి ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి అయి తే వర్షం లేదు ఆరీటి నుంచి అయితే
అవును
అవును ఇక్కడ వెదర్ అనేది కూల్ ఉన్నది అంత్ తే ఇగా ఎండ అనేది ఎల్లలే
ఆ ఏండా అది ఇంకా వన్ మంత్ ఉన్నాయాట జులై ట్వెల్త్ నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి టీవీలా
అవును అవునండి ఇంకా చెప్ప ప్పండి ఏంటి విశేషాలు మరి మోరం పండుగ ఎలా చేసుకుంటున్నారు
ఆ బాగు బాగా చేసుకుంటాన్నాం ఇవాళకి సెవెన్ డేస్ అయితుంది ఉ
సెవెన్ డేస్ అయితుంది అత్తమ్మ వాళ్ళు ఓన్లీ నైన్త్ డే రోజు చేస్తారండి
అవునా
మా మమ్మీ వాళ్ళేమో ఆ పై ఫిఫ్త్ నుంచి చేస్తారండి
అవునా మేము సెవెన్త్ నైన్త్ చేస్తాం
ఆ సిక్స్త్ చేయారా అండి
ఆ చెయ్యరు
సిక్స్త్ రోజు కూడా కొంతమంది ఏమంటే షర్బత్ మలీదా చేసుకుంటారు కదా
అవును అవును చేసుకునేటోళ్ళు ఫిఫ్త్ నుంచే స్టార్ట్ అయితది
అవును
ఫిఫ్త్ డే నుంచి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మళ్ళా ఎయిత్ కి గ్యాప్ మళ్ళా నైన్త్ కి ఇట్లా చేసుకుంటారు
మరి మీరు ఏం చేసారంండి ఈ స్పెషల్ ఈ రోజు నాన్ వెజ్ అయితే కాదు
ఆహా టెన్ డేస్ నాన్ వెజ్ తిన్నాం మేము
అవును అందరు ముస్లిమ్స్ అండి కొంత మందేనా
ఆ కొంతమంది ద ఇట్లా మస్లీ జమాత వల్ల అయితే అన్ని చేసుకుంటారమ్మా
అవునా
ఆ అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు త తబ్లిగ జమాత్ వాళ్ళ అయితే ఓన్లీ రంజాన్ బక్రీద్
అవును ఇగా ఆన్ టే ఇస్లాం లో ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఉండాలని ఏం లేదు రూల్ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మారు అన్నట్టు
ఆ అంతే చెయ్యాలి అని ఇంకా లేదు చెయ్యదు అని ఇంకా లేదు అట్లా ఆ చేసుకుంటే మంచిది అని ఆ చేసు
చేసుకుంటది ఇగ అవును ఇంకా ఏమేమి ఉంటదంటే టె ఈ రోజు స్పెషల్ ఏమేం చేసుకుంటరు
పిలీదా మిఠాఖానా షర్బత్ బెల్లం షర్బత్ ఆ ఇంకా పాలు షర్బత్ చేసుకుంటాం
ఆహా
చిడి కట్ట వంకాయ కూర చేసుకు కుంటాం ఆలుగడ్డ వంకాయ
ఆ అ
అవును
ఇంకా ఆలుగడ్డ వంకాయ చేసుకున్నారా ఈ రోజు
అవును మేడం చేసుకున్నాం అది ఉ
ఇగ మా అత్తమ్మ వాళ్ళయితే ఓన్లీ ఇగ మాకు దగ్గరే ఉన్నారు అన్నట్టు పీరిలు బంగ్లా అక్కడికి ఎళ్ళి ళ్ళి ఏమంటే నా ప్రార్థన అంటే ప్రేయర్ చేసి ఆ మాము అక్కడ ఫాతియ ఇప్పించి
అవునా
ఆ షిర్నిఫాతియ ఇప్పిచ్చి ప్రసాదం
ఆ ఆ పక్క గా ఉంటే మంచి ఇగా ఉంటది చూసుకునుడు చూడ్డానికి ఇంకా వెళ్ళొచ్చు పిరలే పిర్లకి ఉమ్ ఉమ్ అట్ల మాకి ఇంకా దగ్గరనే ఉన్నాయి
అవునా
అవునండి
కూడా దగ్గరనే ఇగ ఇటు సైడ్
వెళ్తారా మరి మీరు
ఆ వెళ్ళడం అంటే మేం పైకి ఎక్కితే కనపడుతది అన్ని
ఆ
పైకి ఎక్కితే మొత్తం బంగ్లా మొత్తం కనబడుతది
అవునా మంచిది
ఉ మొత్తం ఇగ ఏమంటే అక్కడ ఏమేమేం చేస్తున్నారు
ఆ వాయిస్ వినిపిస్తే ఎక్కుతారు కావచ్చు మీరు
ఆ ఇగ దప్పుడే బాజ అవన్నీ ఉంటది కదా అండి
అవును
ఉమ్ అవన్నీ ఇగ ఉంటే సౌండ్ వస్తే ఇగ ఎక్కుతాం అన్నట్టు పైకి పైకి ఎక్కి ఇగ కొంత మంది ఆ కొంతమందికి పీరీలు వస్తాయి ఇగ అట్లా ఇగ కొంచెం ధూమ్ ధామ్ చేస్తారు అన్నట్టు
ఆహా
ఊ అది చూసుకుంటా ఇగా పైనే ఉంటాము ఇగ టైమ్ అనేది మనకు ఏమంటే తెలీదు అన్నట్టు నైట్ మొత్తం అయితది టైమే తెలియదు ఇగ
ఆ సిక్స్త్ డే ఎప్పుడు లేస్తారు అక్కడ
మార్నింగ్ ఆ మేము పిరిలా ఒకటి దాటిన తర్వాత లేపుతారు
ఆ
మూడు ఇటి నాలుగు ఇటి వరకు లేపుతారు
ఆ అంటే ఫిఫ్త్ డేస్ నుంచి ఇల్ళస్తారా లేకుంటే సిక్స్త్ సెవె
లేదు లేదు ఈ రెండు రోజులు ఏం చెయరు ఓన్లీ సెవెన్ డే రోజు ఉన్న ఒకటి దాటిన తర్వాత త్రీ ఫోర్ లేపి మొత్తం తిరుగుతారు ఇగ
వాళ్ళ నుంచి స్టార్ట్ అన్నట్టు
ఆ ఇగ ఏంటిదండి పండుగ పండుగ ఏడు రోజులు అయిపోయినాయి
ఆ ఇంకా అద
మూడు రోజులే ఉన్నాయి ఆ ఇంక త్రీ డేని కూడా అట్లా అట్లా చూస్త కుంటానే అయిపోతుది ఒక నైన్త్ డే రోజు మనం వండుకుంటాం కదా ఫెస్టివల్ చేసుకుంటాం కదా అది ఒక్క రోజే మంచిగా అనిపిస్తది ఇంట్లో
ఆ టెన్త్ డేస్ లో ఏం చెయ్యరు ఓన్లీ షర్బత్ చేస్తారు
చేస్తారు ఇగ ఏ కతల్ కిచడి అని కొంతమంది చేసుకుంటారు కదా
మీరు చేస్తారా కతల్ కిచడి
లేదండి మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ చనిపోయిందట టెన్త్ డే రోజే
ఆ
అప్పుడు అప్పటి నుంచిగా మే కతల్ కిచడి చెయ్యారన్నట్టు వీళ్ళు
ఆ ఓహో
ఉ మళ్ళా ఎవరైనా పుడితేనే అది చెయాలట కదా
అవును కొన్ని
అట్లా ఉంటే ఆ అదే ఇక మా అత్తమ్మ వాళ్ళు చాలా నమ్ముతారు అన్నట్టు టు ఇలాంటిది
ఆహా ఇంకా మేడం పిల్లలు వెళ్తున్నారు స్కూల్ కి
ఆ లేదండి ఇంకా పంపుతలేను మాకు ఇగ ఇది బంగ్లా దగ్గరే ఉన్నది కదా ఈ పీరిలా సౌండ్ అది ఇది ఈగ ఇవి మొత్తం మొహరంమైననాక పంపుదామని చూస్తున్నా అయినా కానీ ఈరోజు ఏబీవిపి బంద్ ఉండే కదా అండి
అవును ఇప్పుడు ఇంకా ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేసిండ్రు కదా స్కూల్
అవును
అయితే కొంతమంది వెళ్తలేరు ఇవాళ హాలిడేనే ఉండే మళ్ళా రేపు ఎల్లుండి ఉంటది మళ్ళా ట్వంటీ సిక్స్ రోజు హాలిడే ఆ అయ్యో ఫస్ట్ నుంచి వస్తారు పిల్లలు
అ ఆపుతలలను ఆ అంతే ఇక ఇప్పుడు అంతగాన మేము చెయ్యదు కదా స్ట్రిక్
అవును చెయ్యరు అట్లా
అందుకే పంపుతలేన అన్నట్టు ఇంకా ఏంటి చెప్పాలి మీరే
మీరు చెప్పాలి ఇంకా ఇ మీ దాంట్లో ఎవరిదైనా మ్యారేజ్ ఉండదా ఆ ఆలుగడ్డ వంకాయ కర్రీ చేస్తాం
ఊహు ఈ రోజు లేదండి మా ఈ ఇప్పుడూ ఈ నెలలో లేదు టూ త్రీ మంత్స్ తర్వాతయితే ఉన్నది
అవునా ఉ ఎవల్ది ఉన్నది మేడం
మా తమ్ముడిది ఉన్నదండి
ఆ
ఊ
ఊహు ఇంక షాపింగె ఎక్కడ చెత్తరు మేడం
షాపింగనేది హైద్రాబాదే అండి ఇగ ఎక్కడ లేదు ఎంగేజ్మెంట్కి కూడా అక్కడే వెళ్లినం ఇప్పుడు గూడా అక్కడే ఇగ అనుకుంటున్నా ఇగ మా ఊర్లో అంతా మ్మ్మ్ అంతా ఏమంటె కలెక్షన్ ఉండది గదా కొత్త ప్యాటర్న్ కలెక్షన్స్ కొత్త పాటలా ఆ పెట్లే ఏం తెలుస్తయి ఇంకా కొత్త ప్యాటర్న్సొస్తయి తీసుకోవచ్చు ఇక్కడ ఎంత తీసుకున్నా గనీ అది బ్రైడల్ లుక్ కింద రాదు
ఆ రాదు అది బ్రైడల్దీ అక్కడికే పోతనే బెటర్
బెటర్ అదే అని ఆలోచిస్తున్నా ఆ అన్నీ ఇగ టే బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవచ్చు మనం
అవు కాస్మటిక్స్ది అన్నీ ఇగా ఆ
ఉ అట్లా అనీ ఇగా అక్కడికే ఎళ్తం
ఆ చాల మంది హైదరాబాద్కె ఎళ్తరు మ్యారేజెస్కి షాపింగ్ చేయడానికి
ఇప్పుడు వింటున్న చంద్రపూర్లొ గూడ మంచిగనే ఉన్నయి అటా అని వింటున్నా చంద్రపూర్లో గూడ కలెక్షన్ మంచిగచ్చినయట
ఆ
గోల్డ్దీ కలక్షన్ మంచిగుందట అక్కడ
చంద్రపూర్లనా
అవునట చూడాలీ ఇగ
ఆ ఆహ గోల్డ్ కొంటారా మీరూ
ఆ గోల్డ్ కోన కొనడం ఉన్నదండి పెళ్లి కూతురికి ఎయల ఏయడం ఉన్నది
ఆహా ఏమేస్తరు
ఏమంటే ఇగా మా దాంట్లో ఏమంటె ఓన్లీ అదీ బ్లాక్ కి ఏస్తరు గదా
ఆ ఆ అది కాలిపోద్దంటరు కాలిపోతంటరు గదా ఆ దాంట్ల ఆ
వాళ్ళ దాంట్లో అదట్ల నేయకుండా గుండూలు ఇ కాబిల్లా ఆ అట్ల జేసుకోనీ ఎయాలట అట్ల జేసి
అవునా సరే అండి మరి ధన్యవాదములు మాట్లాడినందుకు
ఓకేనండీ ధన్యవాదాలండి
సరే బాయ్